ఆయ్ చోప్పే
ఇంకా ఏంజెసినవే కర్రీ?
ఈరోజు మాది వంకాయ్.
నువ్వు వండినావా అంటే ఆంటితో నుండు హెల్ప్ చేసినవా ఆంటి
ఆ అవుండు
నేర్చుకో అట్లా అట్లా కొంచెం కొంచెం
యస్ నేర్చుకోవాలి.
ఆ ఏంలే తిన్నావా ఏమైంది అంటే కేక్ కేక్ బన్స్
తిను అప్పుడప్పుడు ఒక రెండు రెండు గంటలకు గ్యాప్ ఇచ్చి తిను
వరు
ఏనా మీరాజకుద పెద్ద స అంటే ఈరోజు పక్కపక్కన పడలేదు అనమాట
అవును అటు సైడ్ పడినవ్
లేదు ఆ ఇట్సైడ్ వండనే అ
రే ఫస్ట్ దాన్ని ఫస్ట్ సె క్షన్ మేము సెకండ్ దాంట్లో వడిన్నం ఆ
ఆ అయితే ఏమైంది నా పక్కనే ఎవళ లేరునమా ట అంటే ఆ పేపర్ ఉ ఉంటది కదా పేపర్ దేని వల్ల ఎవరు లేరు
ఆ
ఆ అదే ఒక అమ్మాయి దగ్గర ఉంటాయి కదా అ అమ్మాయి వేరే దగ్గర పడింది
ఆహా
ఆ నా పక్కన ఇంగెవలేరు అందరేమో అదే మామ్స్ వాళ్ళు తిరుగుతున్నారు అప్పుడే ఇంగ సడన్ గా ఆ అమ్మాయి వచ్చి మీద పడేసింది ఆ చిట్టు
ఆహా మీరు ఫోర్ మెంబర్స్ తీసుకోలె
ఆ లేదు లేదు
ఆహా
మూడే ఉండే మూడు ఉంటే ఒకళ ఇం ఒకళ తీసు కున్నారు ఇంకోకలింగోటీ తీసుకుని ఇంకొకలింగోటీ అంటే షేర్ చేసుకుందాము అని ఎవరీదైనా అంతే పక్క పక్కన బడతాయి కదా మీకైతే ఒకలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు కదా
అవును మేము అక్కనే వడ్డం
ఆ సేమ్ దగ్గర పడతారు కాబట్టి ఏం గాదు నాకైతే కష్టమైతది కదా ఒక్కొక్కసారి ఒక్కొ ఒక్క దగ్గర పడతా ఇంకా నాకు దొరకలేదు రాద్దామని ఇచ్చింది కదా లాస్ట్ కి ఫస్ట్ థయరీ రాసుకున్నా
కేం రాయలో కూడా అర్ధం
అదే నాకు అర్ధం కాలేదు తెలుస నేను ఓన్లీ ఆ రూట్ వాడు తీసుకొని తిప్పినా చూడదాన్ని అంటే మ్యామ్ అన్నది కదా జస్ట్ ఫార్మాట్ లో రాయండి
కట్ చేసినట్లనేన్నది హ్మ్మ్
దీని మార్క్స్ వెయాలి కదా ట్వంటీ మార్క్స్ రాయండి అని అ
ఆ
సరే అని ఇంగేదోకటి రాసిన
రాశీ ఇచ్చేసిన ఇంకా సార్ చెక్ చేసిర్రూ సార్ చెక్ చేసిండు ఆయన కూడా వచ్చింది కదా
అవును వచ్చి వచ్చిండు ఈ అయన అసలు వ వచ్చినా ఏమి చేయ్యడు కుసోని
అస్లాయానోచ్చిండు నేన ఏమన్నా తిగుతాడేమో అనుకున్నా అంటే చెక్ చేస్తాడేమో అనుకున్నా ఏమైనా కోసం ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయేమో అని అది కూడాచూటలేదనే
సార్ ఆడ వచ్చిండు ల్యాప్టాప్ పెట్టుకుండు ఆయన పని చేసుకుని పోయండు
ఆ అసిస్టెంట్లే అసిస్టెంట్ వర్క్ అయితే ఉంటదనకి మళ్ళా ఆ ఫైల్ కూడా నాకు ఓపెన్ చేసి ఇవ్వాలి వీళ్ళే
వామ్మో అసలు ఫ్యాకల్టీయా ఏందీ
అదే కాదా
మ్మ్మ్
మళ్ళీ పాప అన్ని అన్ని పనులన్న అందర్తో చూపిస్తరు ఆ
హెచ్వోడి సార్ ముందు కానీదియన వ తడు అయిన చి ఎట్లా కవర్ చేస్తుంది తెలుసా పాపం
అవునా ఎవరు ఎలి వన్నా
వాడ్నా
ఆ ఆయనే కూర్చుంటే అవును నేను కూడా చూసన్నా పాప మన ఒక్కడే పడ్డాడు కదా
హ్మ్
హ్మ్
ఇకా ఎప్పుడు ఎగ్జామ్ ట్యూస్ అంటే నెక్స్ట్ ట్యూస్డే నుంచి కదా చి ఐ
సిఐ నెక్స్ట్ నేం
సెమ్మ
సెమ్ము ఏప్రిల్ థర్టీన్ నుంచి అనుకుంటున్నా ఏప్రిల్ థర్టీనేనా,
మేము ఎస్ఐపిఎది ఉంది కదా మరి ఇం టర్న్ షిప్పు
మ్మ్ హ్మ్
మేము పోతలేం ఆమే మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ కంపెనీ కి రమన్నది ఫార్టీ ఫైవ్ డేస్
హలో మ్ చెప్పు ఆ
అయితే అబ్బా అబ్బ ఫార్టీ ఫైవ్ డేస్ అవే మరి ఆ అసలీ ఆ లాస్ట్ సమ్మర్ క్కూడా అట్లనే పోయినామే ఫిఫ్టీన్ డేస్ ఒక్క రోజు కూడా హాల్డేలే కుండ సండే సాటర్డే తప్పా ఈసారి కూడా ఫార్టీ డై ఫార్టీ ఫైవ్ డేస్ పొవాలి లా అని నేను మా ఫ్రెండింగ్ ఆలోచించినాము ఆలోచించి అబ్బాయి కాదు ఫార్టీ ఫైవ్ డేస్ ఏమన్నా నేర్ గున్నా పే సర్టిఫికేట్ విద్దామే అని అన్నది ఈ రోజు మనం గ్రూప్ లో ఒక అదే ఒక ఆయన లింక్ పంపించిండు చూడు
అవునవును పెట్టిండు
ఆ ఆ ఆ ఫామ్ ఫిల్ చేసి ఈ రోజు పే చేసినాం
చేసిర్రా
ఫామ్ క్లోజ్ చేస్తామన్నారు చేసినము ఇంగా ఆ అ
మరి ఫాటీ ఫైవ్ అ అంటే మరీ రోజు వెళ్ళాలంటే కష్టం కదా
అవును అసలు నాకంటే ఏం కాదు దానికి హాస్టల్ కదా ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటది హాస్టల్ లొ ఎవ్వరు ఉండరు. ఆ లాస్ట్ సారే కష్టపడ్డది. వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉంది ఆమె కంఫర్ట్ లేకుండే.
అదేనే మరి ఎవరిఇంట్లో ఎందుకు కుంటారు
ఆ
దానికి కూడా కష్టం ఇదుదు కదా మళ్ళీ ట్రావెలింగ్ చార్జెస్ అది మిమ్మల్ని
పప్పా ఉన్నారు
పప్ప అంటే నీకు ఏంది అది ఆ డ్రాప్ చేస్తారా
ఆ అంటే టేగ అంటే ఇది వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటి నుంచి వచ్చింది ఇ ఇద సర్లే ఇంకా ఎందుకు కంఫర్ట్ అనిపియల దానికి ఏదో ఉంటున్న అన్నట్లు ఉన్నది
మన ఇంటికి పోబుద్ధి కాదా నె పాపం కూడా
ఇగ మాకు చిరాకు వచ్చి మేమిద్దరం చెయ్యమని చెప్పినాము
అ అచ్చా అయితే ఏమన్నది ఏమన్నా తిట్టిందా ఏమనా అన్నదా
ఆమె వాల్లా ఒక ఆయన ఉంటాడు లె జా ఇంకా
ఇ
ఫ్రెండ్ కయ్ నా ముగ్గురు కలిసి మేము పోతాము అని అన్నది సరే ఆ మీ ఇస్తాం ఇక మేము అయితే రాము అని చెప్పినాం
ఉం ఫోన్ల
ఆకతనం ఏది కేఎలెచ్ లొ జరిగింది బాగుంది కాలేజ్ అయితే
కాలేజ్ బాగుందా అవును అన్నారు బానే ఉంది ఆ అంతా అంటే అంత బాలేదేం లేదు కాని బాగుందని అన్నారు
ఆ బాగుంది కాకపోతే ఎ అనిపించింది అడ కంటీన్ ఏంటో తెలుసా అక్క టెక్ కౌంటర్ ఉంటు టది మనకేమో తి దానికి సపరేట్ సపరేట్ ఉంటది కదా
ఉ
అడ ఒక్కటే కౌంటర్ ఉంటది అన్ని ఇంకా ఇప్పుడు తిందామని పోయిన చాలా మంది ఉ టది గ ఆన్నే
అచ్చా మంది కోసం బెట్రా
అసలు ఏంది అంత క్రౌడ్ ఉండేసరికి మాకేం తీసుకోబుద్ధి కాలే ఇంకా చైర్లు కూడా బాలే
హ
రాకింది ఫుల్ బ్లాక్ అయి ఒక లేసింటే
అవునా
ఆ ఆ హ్యాకత అండ్రుజొమ్మ్ మాకు
దిగి
ఒక విషయం తెలిసింది ఆ రోజు
ఓ
యా యా ఆ పాపం ఆమెతో వచ్చిన ఒక మన
కూడా ఆ
ముకుతే అయిపోయి పాపం మీవే మీ మా దగ్గరనే ఉ
యాక్టుల్ల్య్ తను ముందే అన్నది ఏ నన్ను ఏ అట్లా వదిలేస్తాను అని వదిలేస్తావా అని ఆ కానీ ఫస్ట్ అట్లా అన్నద నేనే ఏం వదిలేయ అని అన్నది కానీ అక్కడ నికి హ్యాండ్ ఇచ్చిందంట పాపం అనిపించంది నాకు కూడా
చూడ్డానికి ఫుల్ ఆకలి వేస్త తుండే ఈమేమో రావే తిందాం పోదాం దా అంటే మీరు వెళ్ళండి నేను రాను అనే ఆమె అన్నది మేమే ఉండి సరే దా మనం వెళ్దాం తినేసి వద్దాం తమ్మలు ప్రణదా నేంజెప్పినం మేము తిన్నాము కిందికి వచ్చి ఇంకా వాళ్ళు రాలేదు అ
అదే నేను ఫస్ట్ నాకు తెలుసు నాంక్ ఆ
మాతో పాటు టీం ఒక ఆయన కూడా ఉండుగదా ఆ ఆ పాపం ఆయన తడుందవను ఉన్నాడు ఆయననే ఆ ఉండదు పాపం ఈయన కూడా కడయి
అయ్యో
ఆ షాక్ కై నవారు జయితే నేనింకో అమి
మేము కూడా షాక్ అయినాం ఫస్ట్ మాకు తెలిసినాకా
మీకు కూడా అదే రోజా ఫస్ట్ టైమ్ తెల్వడం
లేదు లేదు అంటే ఉండే డౌట్ మరి అంతా లేకుండే
అచ్చా
వాళ్ళు చేసే పనులకి ఇక రోజు తెలుస్తుంది ఇక మీరు రోజు చూస్తున్నారు కదా రోజు
తుంగి జూష్నము ఇంకా యాకతాన్ రోజైతె ఎట్లంటే మేమ్ ఫస్ట్ ఫ్రెంట్ బేంచ్ వాళ్ళ్ బ్యాక్ బెేంచ్ మేమేం జేస్తున్నామా అని చూన్నీకె పెన్ను. కింద వడేష్ మరి కిందికొంగి చూష్
ఉమ్
ఊమ్ ప్పైన
ఉమ్
ఒకే బాయ్
బాయ్